హలో హలో నమస్కారం నమస్ కారం మిత్రమా
యూ నమస్కారం మిత్రమా నమస్కారం మిత్ ఎ మా చెప్పండి
నా వాయిస్ వినిపిస్తా ఉందా అండి
ఆ వినిపిస్తా ఉందండి మా వాయిస్ మీకు క్లార్ టేగా వినిపిస్తోందా
ఆ వినిపిస్తోందండి
ఆ చెప్పండి దేని గురించి తెలుసుకోల నా కాలేజ్ లైఫ్ గురించా ఓకే నా కాలేజ్ లైఫ్ గురించి ఐ అద్భుతంగా సాగిపోయింది మీ కాలేజ్ లైఫ్
నాకు కూడా చాలా సంతోషంగా ఉంది
కే కాలేజ్లో ఫ్రెండ్స్ని కలవడం చాలా బాగుంటుంది కదా
అవును కొత్త స్నేహితులు దొరకడం చాలా సంతోషం
ఆ క్లాసెస్ ఎలా అనిపిస్తుంటాయి మీకు మీ ఫ్రెండ్స్ తో కూర్చొని వినేదేప్పుడు
కొన్ని క్లాసెస్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కొన్ని కొంచెం బోర్గా ఉంటాయి
అది నిజమే కానీ టీచర్స్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా
అవును మంచి టీచర్స్ ఉంటే చదువు వు సులభం అవుతంది
అవునా ఓకే అండి మరి మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటండి
నాకు కంప్యూటర్ సబ్జెక్ట్ చాలా ఇష్టం
ఓకే కంప్యూటర్ కాకోకుండా ఇంకా ఏ సబ్జెక్ట్స్ అంటే చాలా అంటే లైక్ చేస్తూ ఉంటా అంటారు
సైన్స్
సైన్స్ ఆ ఓకే ఓకే నాకు కూడా మ్యాథ్స్ అంటే కొంచెం కొంచెం కష్టమే కానీ అప్పుడప్పుడు ట్రై చేస్తా ఉంటానండి దాంట్లో మా ఫ్రెండ్స్ తో పాటు పోటీ పడి మార్క్స్ తెచ్చుకోవడానికి
ప్రాక్టిస్ చేస్తే ఈజీ అవుతాదండి
ఓకే లైబ్రరీస్ కలా వెళ్తా ఉంటా అంటారా మీ ఫేవరెట్ సబ్జెక్ట్ కోసం
ఎగ్జామ్స్ ముందు ఎక్కువగా వెళ్తాము
వాయిస్ బ్రేక్ అవుతా ఉందండి ఎగ్జామ్స్ ముందర వెళ్తా ఉంటాంటారా ఓకే ఓకే లైబ్రరీలో చదవడం చాలా సంతోషంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ దగ్గర కూర్చొని అలాగా చిల్ అవుతూ
అవునండి మీరు క్యాంట్న్కి క్యాంటిన్ వెళ్ళడం కూడా బాగుంటుంది కదా
అవునండి ఆ అవును ఫ్రెండ్స్తో కలిసి తినడం అలా క్యాంటీన్కి వెళ్ళి మరి నెక్స్ట్ అలాగా తిరిగి రావడం అంటే చాలా సంతోషంగా ఉంటా ఉంటుంది ఒక ఫ్రెండ్స్ అంటే ఒక వైబ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం అంటే అది డిఫరెంట్ ఎమోషన్
అవునండి మీ కాలేజీలో క్యాంటీన్లు ఏమి ఏం బాగుంటాయి
మా కాలేజీలో సమోసా మిరపకాయ అండ్ టీ చాలా బాగుంటాయండి మా ఫ్రెండ్స్కి టీ అంటే చాలా ఇష్టం వాళ్ళు లైక్ చేస్తా ఉంటాంటారు ఆ
కాలేజ్ లో ఈవెంట్స్ జరుగుతా ఉంటాయా
అవునండి కల్చరల్ ఈవెంట్స్ మరియు స్పోర్ట్స్ ఈవెంట్స్ అలా జరుగుతా ఉంటాంటాయి
నువ్వు పార్టిసిపేట్ చేస్తావా
నేనా నేను అంటే పార్టిసిపేట్ చేస్తూ ఉంటా అంటే అడి స్పోర్ట్స్లో డ్యాన్స్ ఇలా కొన్ని నాకు ఇష్టమైన యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటా ఉంట
బాగుంది గలించావా
నేను అంటే గెలిచడం అంటే లేదు జస్ట్ ఎంజాయ్ చేయడం కోసం వెళ్తా ఉంటాంట అంతే
ఓ గ్రీ
నువ్వేమన్నా అలాగ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తా ఉంటాంటావా లేకపోతే జస్ట్ చూసి ఎంజాయ్ చేయడమేనా
మోస్ట్లీ ఇ మస్ ఎంజాయ్ చేయడమ అప్పుడప్పుడు పార్టీస్పేట్ చెయ్
స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా మీరు స్పోర్ట్స్కి స్పోర్ట్స్కి వెళ్తూ ఉంటా అంటారా లైక్ ఫిజికల్ యాక్టివిటీస్ కోసం ఫిజికల్ ఫిట్నెస్ కోసం
లే ఆ వెళ్తా ఉంటాము అప్పుడప్పుడు మోస్ట్లీ ఎల్లం మీ కాలేజ్ లో
ఉమ్ మా కాలేజ్లో చాలా స్ట్రిక్ట్గా మా కాలేజ్లో రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయంటే ఎలా అంటే కా చిన్న పిల్లలుగా బిహేవ్ చేస్తారు మేమేం బిహేవ్ చేయాలన్నమాట అంటే కాలేజ్లో ఇక్కడ వచ్చేటప్పుడు ఆ అంటే ఫ బాయ్స్ క అయితే టచ్ చేసుకోవాలా షూస్ చేేసుకోవాలి ఐడి కార్డ్ వేసుకోవాలా అలా గర్ల్స్ క అయితే చున్నీ వేసుకోవాలి ఫుల్ గా డ్రస్ కవర్ అయిపోవాలా అట్లా అ చాలా చిన్న పిల్లల బి అంటే చిన్న పిల్లలు స్కూల్కి ఎలా వెళ్తారు అట్లా మేము వెళ్ళాలన్నమాట మా స్కూల్ మా కాలేజ్లో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటాయంండి రూల్స్ మాత్రం
అవునా అండి
హ
కళ్తారా మీరు మీరు స
అంటే ట్రిప్స్ అంటే జస్ట్ మాట వరకే లేండి ఆ ట్రిప్స్ జరిగేట్లేని కాదు కాని ఎప్పుడు వెళ్ళిన లేదు ఆ ఆలోచన కూడా వచ్చిండే ఆలోచన కూడా వెళ్ళిపోతుంది అనమాట ట్రిప్ వెళ్ళాలనేది కూడా కాదండి కాలేజ్ అంటే ఫస్ట్ మనకు గుర్తు వచ్చేది నే అడగాలనుకుంటున్నా అటెండెన్స్ మడిటరీ కదా దాన్ని మీరు ఎలా డిస్క చేయాలనుకుంటున్నారు మీ ఏమన్నా రియల్ టై ఎక్స్పీరియన్స్ ఏమ జరిగిందా
ఆ చాలా ఉన్నాయండి స్టార్టింగ్ మత్తం
ఓకే ఏదన్నా కొన్ని కొన్ని షేర్ చేసుకోగలుగుగరా మాకు
స్టార్టింగ్ లో మొత్తం ఇంటికెళ్లడమే హాలిడేస్ చాలు ఉంది మ్యాడం తర్వాత లాస్ట్ మూమెంట్స్ పో ంత జ జంప కోరుతున్నా కూడా నేను కొట్లేను ఎందుకు నా ల్ అలా ఉంటాయి కొన్ని నిమిషా ఉంటాం ఒకప్పుడు స్టార్టింగ్ లో ప తీసుకోవడం ఎ స్ట్రగుల్ అవ్వడం అలా
మీ లైఫ్ లో చాలనా ఎగ్జామ్ చాలా జరిగినట్లున్నాయి అటెండెన్స్ గురించి చాలా చాలా ఓకే కాదండి ఫస్ట్ మనకు కాలేజ్ అంటే గుర్తుకొచ్చేది అటెండెన్స్ తర్వాత మనకి ఎగ్జామ్స్ ఎలా మీరు ఎగ్జామ్స్ రాస్తా ఉంట అరు అంటే ఫ్రెండ్స్ తో కలిసి ఎగ్జామ్ అంటే ఒకే క్లాస్ లో ఫ్రెండ్స్ బడి సపోర్ట్ గా అంటే ఒకటి రాపోకుంటే ఇంకొకటి చెప్పించుకో మాస్ కాపీయింగ్ అలాంటిది మ చిన్న చిన్న చిలీ చిలి ప పరలు ఏమన్నా ఉన్నాయా
అన్నవి చేతి మీద రాసుకొని వెళ్ళడం
హ ఓకే హెల్ప్ చేస్తారా మీ ఫ్రెండ్స్ ఒకే అంటే లైక్ ఇండివిజుల్ విల్ చేస్తారా లేకపోతే కలిసి చేస్తారా
ఇండివుడల్ గా చేస్తారు కలిసి కూడా చేస్తారు కొందరు కలిసి చేస్త సరే కొందరు అంటె చెప్పకూడదు అనే ఆలోచన ఉంటే ఉంటాయి తప్పదు
ఓకే మీకు కాలేజ్లో బెస్ట్ మెమోరీ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా
మంచిగా చిల్ అవుతాం అప్ ఒకట క్లాస్రూమ్ లని ఉంటుది ఫ్యాకల్టీ క్లాస్ చెప్పిస్తాము మేము మాత్రమే జోకులు వేసుకొని మేము మాత్రమే గిచ్చుకుంటా కొట్టుకొంటా మంచిగా పిల్ల కాగు క్లాస్ వినకుండా
ఆహా ఆహా ఓకే చాలా సంతోషంగా గడుపుతారు చాలా సంతోషంగా మీ ఫ్రెండ్స్ తో స్పెండ్ చేస్తారు అనుకుంటా
అవునండి
ఓకే ఏమన్నా డౌట్స్ వస్తే మీ ఫ్యాకల్టీ ఏమన్నా క్లేయర్ చేస్తారా మీకు
చేస్తారండి వాళ్ళకు కూడా వాళ్ళకు వస్తే చేస్తారండి లేకపోతే
అవును మ్మ్ కాలేజ్లో మీ టీచర్స్ బాగా ఫ్రెండ్లీ గా ఉంటారా మీతో
ఆ ఉంటారు కొందరు కొందరు ఫ్యాకల్టీ చాలా ఫ్రీగా ఉంటారు కొందరు స్ట్రిక్ట్ గా ఉంటారు టీచర్ నేచర్ అలాంటిది కొన్నిసార్లు
అంటే ఫ్యాకల్టీ కూడా స్టూడెంట్స్ తో ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళకి మంచి మంచి ఎన్వైరాన్మెంట్ క్రియేట్ అయ్యి వాళ్ళు కూడా మంచి ఇగా మూవాన్ తరగదా కొన్ని టీచర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మీరు న్నట్లు కొంతమంది స్టిట్గా ఉన్
కొ కొంతమంది ఇంకా ఓట్ వే కొన్ని సార్లు మంచిది పద్ధతి లో
ఆహ్ పదతేందా హా ఓకే అంటే టీచర్స్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా
అవునండి మీకెలా ఉంటాయి కాలేజు మీ ఫ్యాకల్టీ
హమ్ మా కాలేజ్ లో అంటే మీరు చెప్పినట్లు కొంతమంది ఫ్యాకల్టీ బాగుంటారు లైక్ క్లోజ్ టు అవర్ ఆహ్ అంటే ఎమోషన్స్ గానీ మన వర్కింగ్ ఎక్స్పీరి వర్కింగ్ ఎన్వర్న్మెంట్ కి చాలా క్లోజ్ గా ఉంటారు అనమాట ఫ్రెండ్స్ వచ్చి ఇంకా అంతే ఇంకా ఫుల్ వైబ్ అనమాట ఫ్రెండ్స్ తో ఉంటే అలాగలాగా కాలేజ్ కాలేజ్ డేస్ కంప్లీట్ అయిపినై కా ఎవరెవరు లైఫ్ లో వాళ్ళు బిజీ అయిపోతున్నారు
అంటే ఎక్కువ బాండింగ్ చేసుకొని ఫీల్ అవుతారు క్లాస్రూమ్ లో
అంటే అందరితోను చిల్ అవుతాం నైంటీనైన్ పర్సెంట్ ఇంకొక్క ఒక్కరు అనేది ఏం లేదు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆహ్ మేము ఫైవ్ మెంబెర్స్ ఉన్నాం ఫైవ్ మెంబెర్స్తో ఆ వైబ్ అనేదీ డిఫరెంట్ చాలా ఆహ్ ఇంకా మెమోరీస్ ఉంటుంది అంతే మెమోరీ మెమోరీ గానే మిగిలిపోతాదేమోఇంకా
నెక్స్ట్ ఉంటాది కదా నెక్స్ట్ మెమొరీగా ఏమేమిఅని
అంటే అర్థం కాలేదండి
నెక్స్ట్ కాలేజ్ ఉంటది కదా అప్పుడే అప్పుడు ఇంకా మోర్ క్రియేట్ చే
ఆ అవును అవును అండి అంటే కాలేజ్ లైఫ్ లో చానా ఉన్నాయిలేండి మర్చిపోలేని అనుభవాలు కాలేజ్ మనకి చానా ఇస్తది కానీ మనం ఏం తిరిగీవ్వలేకపోతావున్నాం కొన్ని షేర్ చేసుకోవాలంటే నేను ఫస్ట్ ఇయర్లో ఎవ్వరులేరనుకున్నా ఫ్రెండ్స్ కానీ సె ఫస్ట్ఇయర్ ఫస్ట్ ఫేబ్లో కానీ సెకండ్ ఇయర్లో మంచిగా ఫ్రెండ్స్ అంతా ఒక బాండ్ క్రియేట్అయ్యి మంచిగా ఎంజాయ్ చేశామ్ అవి మరీ కావాలని ఆశిస్తున్నా కానీ వస్తాయో రావో తెలీదు
వస్
ఓకేనా ఇంకా ఏమన్నా తెలుసుకోవాలనుకుంటున్నారా
ఆ అంతే అండి
ఓకే అండి నమస్కారం ధన్యవాదములు